ఏం చేస్తన్నారు
ఏం చేయలేదు మీరేం చేస్తారు ఏందీ పేరు మారి పోయిందీ
అవునా ఇదీ వేరే అకౌంట్ అన్మా వేరేది అన్మాట ఇంకోటి. అందుకు వీలు తిన్నారా ఆ తిన్న
ఆ నేను తిని పడుకు అవుని నేనా తిన్నా పప్పు అన్నం తిన్నా స్కిన్ కేర్ చేసుకుంటా ఉన్నా
అవునా రోజు చే ఆహా నేను హైరనీ
అదే ఊపిక ఉన్నప్పుడు చేసుకుంటా ఈ రోజు ముఖం కడుకొని సన్ స్క్రీన్ పూసుకున్నా ముఖానికి వస్తుంటే ఆహా ఇకా పొద్దు నే ఇంక స్నానం చేసి ఇంకా ముఖం కడుక్కుని సన్ స్క్రీన్ పోసుకొని మాయిశ్చరైజర్ చూసుకుంటా మళ్ళా సన్ స్క్రీన్ పూసుకుంటా
ఆ
ఇప్పుడు ఇంకేమన్నా ఇదంటా శనిగిపిండి అ ఇట్లా రద్దుకుంటా ఉంటా
ఓ మొఖానికి కదా
కే ఇగా మరి మా రూమ్ వాళ్ళు కూడా పూసుకుంటా ఉంటారు నేను అట్ట పుసుకుంటా నువ్వు
నేనా నానేం పట్టిను అసలు మ్మ్ అట్లా
నేను ఊరికే ఎప్పుడనా బోర్ కోటి అప్పుడు అట్లా చేసుకుంటా ఉంటా నువ్వెప్పుడైనా ఆ నువ్వెప్పుడైనా పెరుగు ఆ చక్కెర ట్రై చేసినావా
ఆ తింటా అంటీ చిన్నప్పుడుంతా
ఆహా ఇప్పుడే మా రూమ్ పిల్ల తింటా అంటే నేను చూసి గుర్తొచ్చి నీతో అంటానా
ఓ అవునా చిన్నప్పుడు మాకి ఆ ఇట్లా బఫేలో ఉండేయ అన్నమాట
ఆ బరగులలే ఆ
ఆ అప్పుడు ఇంకా పెరుగు అందుకు చానా ఎక్కువ ఉంటది కదా ఇంకా నాకు ఆకలేసి ఇంట్లో ఏం లేనప్పుడు చక్కర వేసుకొని తింటా ఉంటిని
బియ్యము చక్కెర కొంచెం వాటర్ వేసుకొని కూడా తింటా
అవునా ఆ అవును
నేచ్ అదే కదా ఆ నేను చిన్నప్పుడు అయితే బల్ పళ్లి తినేదాన్ని స్కూల్ల్లో
ఆ అవును చిన్నప్పుడు బాగా కను అంటా అండి అసలు అంతే చిన్నప్పుడు మీరు ఎప్పుడన్నా కాఫీలో పూరీ వే కొని తిన్నారా
అలవాటు లేదు నాకు ఓన్లీ కాఫీలో బిస్కెట్స్ ఒక తింద అంతే
ఉ నేను పూరి తింటాంటి
అవునా అంటే మేం పూరి అంత అద్భుతమ ఎట్లా
ఆ పూరీలు ఇట్లా అద్దేసి తినేయడం
అహ
కొద్దిసేపు కాఫీలో నానబెడతా కూడా బాగుంటది
అంటే అదే ముక్కలు వేసు కదా
ఆ అదే తుంచి
తుంచి ఒకే అవును కొంతమంది కారాలు వేసుకొని తింటారు కొంతమంది టీని ఇడ్లీలద్దుకొని కూడా తింటారు
అవునా నేను ఎప్పుడు చూడలే
కొన్ని సైడ్లు తింటారు మా ఫ్రెండ్ ఒక పిల్ల ఉండె ఆ పిల్ల చెప్తాంటే నేను తే చీ ఎలా తింటావ్ అనేదాన్ని
ఆ అవును నిజంగా అసలు
మా రూమ్ లో నేను ఆ స్విచ్ బోర్డ్ ఉంటది కదా దాని పైన బొమ్మగీష్ణ
అవునా ఏమి బొమ్మ గీసిన
పిల్లి బొమ్మ ఒక దగ్గర ఇంకో దగ్గర ఇంగోటి ఏదో గీసిన్ను మూడు బొమ్మలు గిసాం ఎప్పుడన్నరా ఆ రా అప్పుడు
కి అందుకు వచ్చినప్పుడు అట్ల వస్తా అప్పుడు చూస్తా వచ్చి ఊ బాగా గీసినారా చూసేటట్లే ఆ చూస్తాం
ఆ రా చూద్దాం ఎప్పుడన రా
చూసకె చూసి మీకి మార్క్స్ ఇస్తా నేను
సరే సరే
ఆ లేదు లేదు మీరు బాగా ఇస్తే టెన్ పాయింట్స్ ఇస్తా లేకపోతే ఇవను
సరే సరే చెబ్బిలె
అత్రు బాగా చేస్తారా డ్రాయింగ్స్ మీ రూమ్ లో
ఆ మా రూమ్ లో వాళ్ళం మేము గీస్తాం ఒక రోజు బోరు కొడతాంటే ఒ ఒక్క రోజులోనే ఆ మూడు బొమ్మలు గీసినాము ఒక పాప ఒకటి గీస్ సింది నేను రెండు గీసిన మళ్ళ ఇంకోటి చిన్న బొమ్మల పేపర్ల గీసి అతి
అవునా
ఉహు
ఊ మేలు అహ నీ మీద నమ్కంత అ
ఏంది సీరియల్స్ చూస్తాన్డ్రా, మీరు వాళ్ళు?
ఆ దీ వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట
నేను ఇంకా సీరియల్ అనుకున్నా తెలుసా హ
సీరియల్లా సరే లేదు లేదు వాళ్ళు మాట్లాతా ఉన్నారు.
ఆహా మీ రూమ్ లో అంతా జూనియర్స్ కదా
ఆ
మీరు రూమ్ లో అంత
ఆ అవును మా రూమ్ లో అందరు జూనియర్స్ ఇంటికి వెళ్ళిపోయినారు వాళ్ళందరూ అ మళ్ళీ వచ్చే నెలా అంతే నేనా చూస్తా పోయేకి మాబ వాళ్ళ ఊరికి పోదాము అనుకుంటా ఉన్నా ఒకవేళ పోతే
ఆహా
ఒ టన్న నార్మల్ దా అయితే బాగుంటదిగా ఓసారి సదే
ఏం చేస్తానవ్ సాయంత్రం నుంచి
ఏం చేయలేదు అప్పుడే కరెంట్ పోయింది అనమాట గాలి అకి మూడంగా చానా ఉంటే పోతాను ఇండా కరెంట్ అంది ఇంకా ఏ ఫోన్ తి తాండి ఇవి
ఆహా ఆ జియోలో అందుకే ఏం ఆర్డర్ చేసుకోవాలా ఈ మధ్య
ఆ ఇదే అ ఏం చేయలేదు నేను మా స్నేహితురాలి ఇంకో పాప రెండు డ్రెస్సులు పెట్టింది అన్నమాట
ఏవి కుర్తాసా
ఆహా లేదు లేదు టాప్లే పెట్టినింది రెండు
అదే కుర్తా టాపా, షార్ట్ టాపా అంటున్నా
ఆహా నార్మల్ టాప్సే ష లాంగ్ టాప్స్ నా మళ్ళీ ఏంటి చెప్పులు పెట్టింది ఆ పాప
ఆంతోనే
ఆ బాగా వచ్చినాయి చెప్తే అవి టూ సెవెంటీ ఎయిట్ ఎంతనో అనుకుంటా.
అంటే ఫ్లాటా లేకుంటే హిల్స్
అ కాదు నీతో పింక్ ఉన్నాయి కదా అన్వి యోష్ తాబరె
ఆహా ఓకే
చనా బాగా వచ్చినాయి నాక్ అయితే చాలా బావున్నాయి ప్రాజెక్టు హ్మ్ ముందుగానే పాపం
కొలక్కుం మేలే దంత మామూలుగా కూపన్స్ చేస్తాది కదా అదే ఎక్స్ట్రా యాడ్ చేసుకొని డబ్బులు కట్టేస్తే. రిటర్న్ పడతాయిలే మనకు కావాల్సింది ఎంచుకొని మిగతది క్యాన్సిల్ చేస్తా.
ఆహ్ అనకి నాకి మొన్న షూ. సూపర్ క్యాష్ వచ్చిండేనా రెండు వందలు మళ్లీ చెప్పు. ఇట్లా అంటే నేను ఏమన్నా ఇప్పుడు రెండు వందలు ఉంది కదా ఒక నూట యాభైకి పెట్. ఇద్దాము ఇంకో యాభై డెలివరీ. ఛార్జ్ వెళ్ళిపోతుంది ఇంకా కొన్ని యాడ్ చేద్దాం అనుకున్నా అది మినిమం రెండు వేలు అనమాట. అది ఆ రెండు వట్లు దానికి కొంచెం దానికి కొంచెం దానికి కొంచెం స్ప్లిట్ అయింది. నేను చూడలేదు పే చేసేటప్పుడు నాకు నార్మల్ ప్రైజే పడిందా ఆ టీ షర్ట్. సూపర్ క్యాష్ లో ఏం ఆహ్ నేను చానాల్కి రెండు వేలకి తీసుకుంటే నాకు. ఒకప్పుడు రెండు వందలు తగ్గింది.
అయ్యో. అది షిన్నల్ది చూడు షిన్న. షీన్ షీన్ప్ యాప్ లో ఈరోజు క్లాస్ లో కూర్చొని. నేను మా ఫ్రెండ్ నాదాం. ఇన్స్టాగ్రామ్ దాంలో పెడితే మూడు కూపన్స్ అప్లై అయనాయా.
ఇన్స్టాగ్రామా ఈడి అది పాస్వర్డ్ పెట్.
ఆహ్ ఒకటి ఆహ్ పెట్టి అంటే వేరే. కొత్త అకౌంట్లే మామూలుది కాకుండా.
ఉమ్.
పెట్టింటే రెండు కలిపి రెండు జీన్సులు కలిపి. త్రీ ఫిఫ్టీ కి అంటే ఒక్కొక్క జీన్స్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది.
మేలే.
నా అంతా ఎప్పుడు ఆర్డర్ చేయంది ముందే ఆల్రెడీ డౌన్లోడ్ చేసిందాకు కూపెన్ అట్లే ఉండింది.
ఆహ్ నేను అట్లా పాస్వర్డ్ అట్లా ఐడి ఇయక్. కుడదు కదా చేంజ్ చేసేసుకున్నావా నువ్వు పాస్.
అది ఫేక్ అకౌంట్.
అవును ఓ ఇన్స్టా పేక్ అకౌంటా. ఓకే ఓకే అట్లయితే ఏం ప్రాబ్లం.
ఫేక్ ఏం కాదు చాలా మంది చేసుకున్నారు.
హ్మ్ మంచిగానే వస్తాయా దాంట్లో.
ఆహ్ మంచిగానే వస్తాయంటే కానీ అంత ఏం స్టాక్ ఏమి ఉండదు అంత ఎక్కువ. అంత అనిపియలేలా నేనే ఏందో తగ్గుతుంది కదా అనేసి ఒక జీన్స్ పెట్టినా. జీన్స్ మేలే కదా జీన్స్ యాది ఎంత అయినా అట్టే ఉంటాయి.
ఆహ్ అవును. ఉమ్.
నాకు నిద్దర వస్తాందీ ఉమ్.
ఇంకేమి మీరైతే తిన్నారా ఈరోజు బాగా.
ఉమ్ తిన్నాను ఏందో నిద్ర వస్తున్నట్టుంది ఇంకా.
ఉమ్ మీరు గోబీ రైస్ తిన్నా అని చెప్పినారు కదా.
ఆహ్ అవును.
ఉమ్ నేను ఈ రోజు మాకి దోశ తో దోశ వేసింది. ఈరోజు గుడ్డు దోస అనమాట. తిన్నాం బాగా
ఆహా
కొంచెం నీళ్ళు ఆ అన్నం కంటే కొంచెం అవి వేస్తే బాగుంటదంట సరే మరి అయితే
వస్తాంది లే బాయ్
ఆ బాయ్